ప్పు చెప్పండి మీరె మేకల బిజినెస్సు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు మొత్తం అన్నీ చూస్తున్నారా మేకాలన్ని చూస్తున్నారా ంటమ కనా ఆర్ట అష్ట మే కథ నేతస్ స్టార్ట్ చేయాలి అది కొంచెం విస్తరించి విస్తరించి అట్లా వంద మేగ అయిపోతాయి వంద కాస్త వెయ్యి అయితయి వెయ్యి కాస్త పదివేలు పదివేలు కాస్త లక్ష
ఆశకు హద్దువుండాలి
అవునవును
పదివేలు మేక పిల్లలు కావాలా మీకు
ఎస్ ఎస్
పెద్దమెయి విషయమే
నీకు ఎన్ని గొర్రెలు కావాలి
నాకు ఒక్కటి చాలు
ఒక్కటి చాలు వా వా వా వా వా వా వా
నాకు మీ అంత ఆశ లేదు
అగొర్రేవరొ
గోర్రె ఉన్నడులే గోర్రెతోనే మాట్లాడుతున్న
ఏ హే హే
ఆ నవ్వుకి అర్ధం
గొర్రె
ఎవరూ
నెేనెే అది నేనే
చానా సరైనా ఆన్సర్ చెప్పారు
ఆ చప్పుడు ఏంవస్తుంది అది ఏ ఏం చప్పడు అది వేరే చప్పుడు లేక అనిపిస్తది కదా
లేదు అన్నీ సరిగ్గానే ఉన్నాయి
ఎం సౌండ్ అది
డోర్ సౌండది
డోర్ సౌండ్ల లేదే
ఎం సౌండ్లాగుంది
మీకు తెలీదా తెల్వదు ఆ విచిత్రమైన శబ్దం లేక లేదు ఎప్పుడో నువ్వు విన్నట్టు చేసినట్టు
అదే ఒక డోర్ సౌండు అ డోర్ కి గడి పెడుతున్నా నాకు గొర్రె ఏమన్నారు తెలుసా
చెప్పు హలో
వినిపిస్తుందా
ఆ చెప్పండి నీ గుర్రె ఏమన్నది ఎవరు ఫోన్ చేసిర్రు
ఫోన్ కాదు కరెంట్ పోయింది వైఫై పోయింది
అద్భుతం అమోహం
నాగొర్రే ఈ రోజు బయట తిందామని చెప్పిండు
ఆ గోర్రె చేసే పనులకి గట్లానే ఉండాయి గోట్ మేక మేక పిల్ల చేసే పనులు
నేను బాక్స్ ఇస్తా అంటే తర్వాత పోదామని చెప్పిండు
మా ఫ్రెండు వస్తుండు అ
వాటికి కావలినా నువ్వు
వసార్ ఆ అడ నేను కాల్ ముగిస్తున్నాను ఆ మీరు మంచిగా ఉండాలని కోంటున్నాను నేను కూడా కూడా
అర్థం కాలేదు
ఈరోజు నా డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది బాగున్నదా
ఏమో మీ ఫ్రెండుకి అడగండి
మీరు చెప్పండి
నాకు తెలవదు
ఏయ్ చెప్పు మంచిగ అడిగినప్పుడే చెప్పాలి
చెప్పేటోళ్ళు ఉన్నంగా నేను చెప్పినా చెప్పకయినా ఒకటే కదా మీది ఎవరి పర్సన్ మీ నిర్ణయం ఉంటున్నారో నాకు తెలుసా
ఆ
మీరు ఎవరి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న నాకు తెలుసా
ఏం నిర్ణయాలు
తీసుకుంటుంది మీరు
చెప్పు ఎదో పొద్దుగాల చూసి షాకింగ్ లా అలా చూస్తూనే ఉండిపోయావు ఎందుకు తెలుసుకోవచ్చ అర్ధం కాలే ఎందుకు ఇగా రానే చూ చూ చూస్తూ ఉండిపోయావు పొదుగాలా
అవునా ఏ సమయంలో
పొద్దుగాల రాగానే చూసావు కదా
అవున
ఎందుకు అని అడుగుతున్న అదే ఎందుకు చూస్ స్తావ్ అలా అని అడుగుతున్నాను అ చూడకూడద అంటే చుడచ్చు అదే ఎందుకట్ల చేస్త్తావ్
చూడాలనిపించింది
ఎందుకు చూడాలనిపించింది సరలే కొ ఆ నిజం చెప్పు
ఇప్పుడు చెప్ప
బాగుండదు సరే సరే
సరే మరి మీరు మీ స్నేహితులు అందరూ మంచిగా ఉండండి
హ్యే వాళ్ళతో కొనసాగా కొనసాగండి ఆ
మంచి మిత్రుత్వంని పెంచుకోండి
మంచిది
అను
నేను ఇంకేమైనా చెప్పాలని అనుకుంటున్నాను ఏం లేదు సరే అదే నేను మగిస్తున్నాను
అ